ఆ వినిపిస్తుంది అబ్బా ఏం చేస్తున్నావు
ఇదే ఇప్పుడే ఫోన్ చేసాను ఇంకొకరికి అసలు వినబట్లేదు అంటున్నారుడు గాలి వచ్చేస్తుంది అంటున్నారుడు ఏం అర్ధం కాట్లేదు వాతావరణం బాేదు కదా ఎలాగని
అసలు ఈ టై లో వర్షం పడ్డం ఏంటే నాకు అసలు ఏం అద్దం కావట్లేదు పా ఇప్పుడు అసలు అంత ఎండాకాలం టై లో
అసలు నేను ఎప్పుడూ నేను ఎప్పు చూడలేదు నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు మార్చి లో వర్షం పడ్డం
అసలు మమ్మీ వాళ్ళు మస్త అ బాధపడుతున్నారబ్బా ఈ టై లో అసలు మనం మొలకలు వేయడం కదా ఇప్పుడు వీళ్ళు మలకలేసినట్టు టైంలో వర్షం పడాల అసలు యాక్చువల్ గా ఇవేమవుతున్నాయి అంటే చేతికి వచ్చే టైంలో ఇప్పుడు మిరప్ప ఇప్పుడు వరి పొలం వేసారు కదా ఇవారి ఆ కటింగ్ చేతికి వచ్చింది చేతికొచ్చాక అవి ఆరబోసారు మొన్న కళ్ళంలో
అవునా
ఫుల్లు వర్షం అస్సలు మామూలు వషం పడలేదు ఇగ అస్ మాముల బాత పిలేదు అసలు అంటే ఎంత సెక్యూర్ చేసినా మొత్తం సెక్యూర్ చేయలేకపోయినాము మేము ఆ అప్పటికి స్పీడ్ స్పీడే పడ్డది వర్షం కొంచెం దగ్గర కాని కొంచెం కళ్ళము కదా ఆ పెద్ద ప్లేస్ అద అంత పెద్దగా ఆరేసాము చాలా ఇబ్బంది అనిపించిందే
ఎక్స్పెక్ట్ చేయలి పోతునా ఎక్స్పెక్ట్ చేయలేపోతున్నా అదేంటి నీ నిజం అసలు నేను చూడలేదు మార్చిన వర్షం
ఆ అసలు ఇప్పుడు ఇదే కాదు హైదరాబాద్ లో ట్వంటీ ట్వల్ డేస్ ఏమో కంప్లీట్ వర్షాం అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది ఫుల్ వాషం అంట అటు సైడ్ కూడా మా సిస్టర్ ఉన్నారు అటు సైడు తను కాల్ రారదు అని చెప్ప చెప్పి హాలిడేస్కి కాల్ చేసింది మమ్మీని అక్కని పిల్లలకి ఎట్లా హాలిడేస్ అయ ఇప్పుడు వాళ్ళు స్కూల్స్ అయిపోయినాయి అయితే రావే అని చెప్పి కాల్ చేస్తే ఇక పిల్లలకి పిల్లలకి వస్తాం ఇబ్బంది కాదు కదా మమ్మీ ఫుల్ వర్షాలు మమ్మీ మాకుళ్ళి కావట్లేదు అసలు బస్సులు తిరగట్లేదు ఎంజీబిఎస్ సిట్ సైడ్ కొంచెం వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది మమ్మీ అని చెప్పింది
ఏంటి మొన్న అయ్యో మార్చిలో నేను ఎక్స్పెక్ట్ శ్రీలేకా అబ్బ అదే పెరుగు, పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా. ఇంక వొడియాలు, అప్పడాలు అవన్నీ చేస్తాను నేను. మార్చిలోనే మొత్తం ఏం ఆర్లేదు. ఏం మార్లే సరి కదా ఇంకా పాడైపోయైనయ్ మొత్తం. ఇ పడేస్
టైమ్ లోనే కదా వడియాలు పెట్టుకో మ ఐడియా ఉందా.
టమాట పచ్చళ్ళు కూడా ఎండ బెడు. ఎండబెట్టి పచ్చడి ఉంటదన్ మ అంత పా పైన పెడతా తీసుకెళ్ళి నీరు ఊడ్చి, అయ్ పోయిని అబ్బా అంతా పోయింది.
అసలు మాముల్ అన్పిలేదబ్బా నాకైతే మమ్మీ వాళ్ళు బాధ చూస్తే ప్చ్ అంటే ఇంత కష్టపడ్డది లాస్ట్ కి అట్ల చినీళ్లు పాలైయ్ అట్ల పాడైపోతే చాన బాధ కదా.
అవును పండుమిరక్కాయలు లెస్తర, సారి
ఆ మిర్చి ఏసాము. మిర్చి ఓకే ఆ ఎంన్ని మిర్చి వస్సది. ఎండిమిర్చి, పచ్చిమిర్చి ఆ చెప్పు
ఎండిమిర్చిని కోసిన్ తరువాత కడిగి ఆరబెడతారా.
పచ్చడి కానే
పచ్చడి కాదు మామూలుగా నేనె నాకు ఎవరో చెప్పురు ఎండి బెరిగాయలు ఎలా వస్తాయ్ అనుకుంట్నావ్ పోస్ని తర్వాత కడిగేసి ఆరబెడతారు అప్పుడు ఎండి బెరిగాయలు చేస్తారు బాగా ఎండబెట్టి. అన్ ఒట్టెవి
మనకి చెట్ల కాస్తది కదా. కాసాక ఎంనాక కజి ప్పిస్తం
ఆ
ఆ చెట్ల మీద ఎండితే కొంచెం మంచిగ మనకి ఎండుతది, మనక కోసి మన బస్తాలకి ఎత్తినంక కొంచెం రేట్ ఉంటునమో ఎమ్మటే అమ్మేస్తా, లేకపోతేనేమో కొంచెం కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి గ మన్ దగ్గర. కోల్ స్టెఒజెస్ లో ఉంచుతం. అంటే ఇప్పుడు పచ్చిమిర్పకాయలు ఉంటాయ్, ఇప్పు మ పచ్చిమిర్కాయ పచ్చడి ఎర్ర పచ్చిమిరపకాయ పచ్చడి పెడ్తాం, కొరివి పచ్చడి అంటారు ఏమనా ఐడియా ఉందా. అవి కొంచెం చెట్టు మీద పండాల. చెట్టు మీద పండాక అది కోసి అమ్ముతం మేము. ద చ్ మాములు మనం కూర్లో వేసుకునే కారం ఉంటది కదా. అవి టూ టైప్స్ ఉంటాది ఒకటి ఏమో తేజకారం అంటారు అంటే అవి హైబ్రిడ్ కాయలు అనమాట అంటే హైబ్రిడ్ అంటే ఎట్లా కార్ మీ తక్కువ ఉంటాయి వాటిలో
ఆ మీది వ్యవసాయం కాబట్టి నీకు బాగా తెలుస ఇ వన్నిని
నా ఇక మమ్మీ వాళ్ళ వస్తారు కదా
బాఉందిరా నేను నాకు ఇప్పుడు చెప్పలేదు ఈ రోజు చెప్పానువసల్ ఏమో మీకు వ్యవసాయం ఉందంటే నీ దగ్గరే ఎండు మేరగాలు కొనుకునేదాని కదా ఏప్పుడు చెప్ నే లెద్
ఆ సరే కొంచెం బిజీ అబ్బా ఇక ఎవరో ఒకళ్లు వస్తున్నారు తోటకి ఇక డాడీ ఒకక్కడు ఉంటే చరి సరిపోట్లే ఇంక వచ్చిన వాళ్ళకి కావాలంటే కోస్ ఎమ్మటె ఇచ్చేస్తాం కొంతమందికి ఫ్రెష్ ఆ ఫ్రెష్ కావాలంటారు కదనే తోటదె గర్
ఎక్కడ ఎక్కడ తోట చెప్పు ఒక రోజు నేను వచ్చేస్తాను
బంజర్ ఆ బంజరు ఉంటది కదా బంజా దగ్గరలో ఇప్పుడు కొంతమంది ఏంటంటే షాప్స్కి వెళ్ కొంటే వాళ్ళకి కొంచెం రేట్ ఎ ఎక్కువ ఐ దబ్బ ఇప్పుడు ఫర్ ఎగ్ గ్జాంపుల్ మా దగ్గర వచ్చేసి కేజీ టూ హండ్రెడ్కి అమ్ముతా అదె కొంద్ మందరు ఏం చేస్ స్తార్ అంటే షాప్స్కి వెళ్ళి షాప్స్కి వెళ్ళి వాళ్ళు మా దగ్గర నుంచి కింటా కింటా లాగా తీసుకుొని వెళ్తారు వాళ్ళు షాప్లో వచ్చేసి అట్లీస్ట్ టూ ఫిఫ్టీ అట్లా వేసుకుంటారు కేజీ మీద టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా పెట్టుకుంటారు అయితే కొంతమంది ఏమన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఇయ్వడం ఎందుకు అదే మనం
డైరెక్టే కొనుకుంటె ఆ
మనకే ఉంటది కదా ఇప్పుడు టూ కేజీస్ మీద నీకు హండ్రెడ్ రూపీస్ లాభమే కదా ఆ ఆలోచన్తో ఏం చేస్తానన్ చాలా మంది మన తోట దగ్గరకే వస్తరు తోట దగ్గరే మనక్ పనోళ్ళు ఉంటారు కదా వాళ్ళ ముందే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒక ఫైవ్ కేజీస్ కావాలని చెప్తే కోపిచ్చేస్తారు టక్ టక్క
ఔనా
అంటే ఎప్పు మనకి కోసే టైం ఉంటది గదా ఒక ఒక్కసారి కట్ చేపిచ్చిమనుకో మళ్ళీ ఒస్తా ఉంటది ఫస్ట్ ఇ కోసెట్ టైంలోనే ఒస్తరు కీ అ పంట కోసేటప్పుడే ముందు కి కొ కాయ కొంచెం నల్లగైద్ది కురు ఆ ఎక్కువ్ పడ అంటే కొంచెం దానిక్ ఒక టైం ఉంటది ఈ టైం లోనే కో తీస్కోడం మంచిది మన చెట్టు మీద నుంచి మనకి ఇప్పుడు మనకి ఏ టైమ్లో ఆ టైమ్లోనే తీస్కోవడం బెస్ట్ అబ్బా ఇప్పుడు వరి పొలం ఉంటది వరి పొలం ఏమదంటే కొంచెం అది ఎక్కువ పండిందిను కో అదంత్ వా వడ్ల నుంచి బియ్యం వేరె
జం చాలా విష్యాలు చెప్తున్నావ్బ్బా మ్ ఇలా ఉందనీ చెప్పుంటే ఆ అప్పట్నుంచే మనం నాకుడా అంటే అంటే మనమూ ఎక్కువ చదువామబ్బా వ్యవ్సాయంలో పడ్ టే మనము తే ఆ నాలెడ్జ్ నీకు ఎక్కువ ఉంది గదా నేను గుడా వేను మనం ఇంకొచెం అందులో చాలా డెవలప్ ఐపోయే వాళ్ళు మన్ మన దగ్గర్ ఏముందో దా స్కిల్ని మ మనం మర్చిపోయాం అబ్బా బా అన్ని ఆప్షన్స్ ఉన్నాయ్ నీ దగ్రా నేను తెల్స్కోలేకపోయానా అనుకుంట్నాను
ఆ సర్ కొంచెం ఇప్పుడు ఇంగ బిజీ అబ్బా ఇట్ జుస్తే బియ్యము మోన్నటి దా య వరి పొలం మందే చెట్టూ
త అంటె మళ్ళీ మనంకో నువ్వుకొంచం దు న్నావు గదా ఆర్డర్ పెడ్తే ఆర్డర్లో వస్త
ఆ ఒస్తది కావాలంటే పంపిస్తాం మికు కావాలంటే మనీ దగ్గర వాళ్ళు గుడా చాలా మంది ఉంటారు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర్నుంచి కొంచెం దూరంలో ఇప్పుడు ఒక ఊరు ఉంటుందినుకో ఆ ఊర్లోకి కావాలనినుకో మన తెల్సిన వాళ్ళు ఉంటరు గదా ఆటోల్ మీద వెళ్ళేవాళ్ళు
అలాగ
ఇగ మన్కి సప్రేట్గా ఆర్డర్స్ తీస్కోడం అట్లైతే ఏం లేదు ప్రసెంట్గా ఇగేవరన ఒస్తే ఈడనె ఇగ కొంతమంది దూరం ఉంటురు కొంచెంమంది పంపించాక బాలేదంటురు ఇట్లాంటి తలనొప్పి ఎందుకు మనకి అనిపించిందబ్బా ఒకసారి ట్రై చేసే పిల్లా
చేస్తాను అంటే పుల్లగా ఉంటది కదా చింతపండు చింతకాయలు చింతకాయలు తీసి చింతపండు పొల్లం ఇప్పుడు పుల్లగా పుల్లగా రావట్లేదు ఇప్ ఇప్పుడు నేను ఎక్కడో షాపుల్లో కొనేస్తున్నా నీ దగ్గర ఇంత విషయం ఉందంటే నీ దగ్గర నుంచే తీసు కురై దాన్ని
ఇంకా తక్కువ రేటుకే ఇస్తాం మేము కూడా తక్కువ రేటే
ఉంటావ్ కద నువ్ మళ్ళిని మీరు కొట్టరు కదా పెస్టిసైడ్స్ అవునా అయితే ఇం కేం వేస్తున్నావో చెప్పు అవన్నీ ఒకసారి నువ్వులు గాని వేసావా నువ్ కానీ
ఆ మున్నె నువ్వులే మేలే గాని పెసలేస్తావబ్బా మళ్ళ తత మీన పప్పు దోష్ విషయాల్లో వీట్లు వాడతారు కదా చాలాన్నారు పిల్లలకి మినప్పప్పేసాము పెసలేసాము బొబ్బర్లేసాము
అన్నీ
మామూలుగా మన తోటలోనే కొంచెం పక్కన చేనుంది ఆ అంకుల్తో అంకుల్ వేసారు మేమేయలేదులే అంకుల్ ఒకవేళ కావాలంటే మనకి ఇస్తాడు పప్పు కావాలి అంకుల్ అంటే ఆయన కంది చేను కొట్టిపిచ్చినప్పుడు మనకి కొన్ని ఇస్తారు మనమే ఇగ మినుములు వేసాం కదా
అవిస్తాం ఇ ఇది చూసావా ఈ ప్రాసెస్ ఫస్ ఫస్ట్ ఓల్డెన్ డేస్ ప్రాసెస్ ఇదే డబ్బులు లేవు అప్పుడు కరెన్సీస్ లేవు నువ్వు తీననేది ఇస్తాను అనేది
ఇగ మన ఊ మన పక్కన పొలమే కదా అంకుల్ కూడా మంచి కుంటారు మనతో ఫ్రెండ్లీగా ఇక మనకి రేట్ ఇదేం లే ఉండదు లేని ఒకవేళ మనకి మరీ ఎక్కువ కావాలనుకో ఇట్లాని ఫ్రెండ్స్ లాంటే ఇక ఫ్రెండ్స్ కానీ ఎవరైన ఫోన్ చేసి అమ్మ కావాలి అని అడిగారునుకో మా అక్క వాళ్ళు కాని ఎవరన్నా ఆ అంకులు చెప్పామనుకో మనకి రేట్ తగ్గించి ఇస్తారనమాట అట్లా
వాతావరణం అనుకూలిస్తే బోల్డు మంచి చి దిగుబడి ఉంటది కదా
అసలు వ్యవసాయం అంటే వాతావరణంతోనే బేస్ అయిందబ్బా వ్యవసాయంలో కరెక్ట్ టైంకి ఇప్పుడు వర్షం కింజేసాక వర్షం అనేది మంచిక మాములుగా పడాలి మళ్ళ పంట చేతికి వచ్చే టైం కంటే బా కొంచెం ఎక్కువ చెట్ చుట్టు కొంచెం బాగా ఎదిగిన టైంలో మంచి వాటర్ ఎక్కువ ఉందినుకో దిగుబడి క్లాస్గుంటది రైతులు ఎక్కడ నష్టం అంటూ ఉండదబ్బా ఉప్పుడు వాతావరణం అంతా చేంజ్ అయిపోడానికి మెయిన్ రీజన్ పొల్యూషన్ ఒకటి మనం కొన్ని కొన్ని పొల్యూషన్ తగ్గించాలంటే చెట్లను కచ్చితంగా పెంచాలి
హు నీ దగ్గరే బాగుందరా నీ దగ్గర పొలం ఉంది కాబట్టి నీ దగ్గర మంచి వాతావరణం ఊక ఒక రోజు చూసుకుని అక్కడ కూడా వస్తానరా నేను
ఆ రండి రండి ఒకసారి వచ్చి ఒకవేళ మిచ్చిఅయం మి వచ్చి ఒకసారి చూడు నీకు ఆయొక్క ఐడియా ఉంటుంది కావాల్సి వస్తే మినపప్పు సారి చింతపండు ఇవన్నీ ఒకసారి చూడు నీక ఏమైనా ఒక వేల నచ్చితే తీసుకుని వెళ్ళొచ్చు ఓకేనా
అడుగుతాను రా చెప్తాను నేను నేను చేస్తాను ఈ విషయంలోని మళ్ళీ నాకు ఏమేం కావాలో చెప్తాను
ఆ సరే కాల్ చేయనికి నీకు ఇదే కాదబ్బా ఇంకేమన్నా కావాలని నాకు కాల్ చేయ నే మా ద గ్గర ఉన్న వాళ్ళ దగ్గర అడిగైనా ఇస్తా నీకు ఓగేనా మరి
ఆ సరే సరే అయితే ఇంత భరోసా ఇచ్చవ్ అంతే సరే అయితే ఉంటాను బయ్ బయ్ బయ్